అర అండి
ఆ బాగున్నాండి మీరు బాగున్నా
ఉ బాగున్నానండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ కొంచెం ముందు తినండి మీరు తిన్నారా
ఆ నేను తిన్నానండి మీరు
ఆ ఆ ఏం తిన్నారండీ
నేనా అండి సాంబార్ అన్నం అండి
ఓ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరినే ఉన్నాను మీరండి ఏం చేస్తున్నారు ఈరోజు అంతా ఏం చేసారు
ఈ రోజు ఏముందండి కాలేజీకి పోయాము మరి బయటికి ఏదో కొంచెం వర్క్ ఉందని చెప్పి బయటికి పోయి ఒక టూ కిలోమీటర్స్ రావడడానికి టూ కిలోమీటర్స్ పోడాని టూ కిలోమీటర్స్ అయింది నాడ్చినమూ అంటే త్రీ ఫోర్ మెంబర్స్ ము ఇంకా ఆటో అది ఇది టె టూ కిలోమీటర్స్ ఎందుకు ఆటో అని ఇంక నడుచుకుంటూ రావడానికి టూ పోవడాని టూ ఫోర్ బై
మీకు స్పోర్ట్స్ ఇష్టమా అండి
ఆ ఇష్టం
హమ్ చిన్నప్పటి నుంచి ఏం ఆడారండి ఏమన్నా స్పోర్ట్స్ ఆడే వాళ్ళ
ఒక సెవెన్ ఎయిత్ బాగా అడను
ఓకే హమ్
అంటే ఐఐటీ వాళ్ళు సమెథింగ్ కోచింగ్ ఇస్తూ ఉ దానికోసామ్ ఫ్రీ గా నేను ఇగ కలిసి వెళ్ా
హమ్ హమ్
ఫ్రీ కోచింగ్ ఉ ఏంటిది అంటే మార్నింగ్ సేషన్కి మరి మధ్యాహ్నం స్ేషన్ సారీ ఈవినింగ్ సీషెల్స్ కీ
ఓకే
బా బాగా వెళ్ వెళ్తుంటామండి
హమ్ చాలా మంచిదండి చాలా డ్రెస్సులు అంటే చిన్నప్పుడు ఉన్న అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు రాదండి ఇంకొకటి ఏమంటే చిన్నప్పుడు చాలా ఎనర్జెటిక్ గా మనం స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తాము అంటే ఎంతో ఎగ్జైట్మెంట్ తో వెళ్ తము కాని అసలు ఇప్పుడు ఆ ఎగసైట్మెంట్ రాదు ఆ ఎనర్జీ లెవెల్స్ రావు ఏంటో అసలు
ఏవండీ
ఏమంటే టైం కూడా సరిగ్గా సరిపోదండి
ఆ అంటే అప్పుడు ఆడుకోవచు కొంచం చదవాలి మేనేజ్ చేయలేం బాగా ఇష్టం
ఊమ్ ఉమ్ అవునండి అవును
బాట్ కొంతమంది అట్ అలానే మెయింటైన్ చేస్తారు ఇంకా మనం కొంచెం ఫ్యామిలీ చూసుకోవాలి కాట్టి హ్యాండిల్ చేయలేం
తుందండి చూసుకోండి నెట్వర్కు
ఆ
ఆ చిన్నప్పుడు మీరు బాగానే క్రికెట్ ఆడే వాళ్ళ అండి ఇప్పుడు కూడా ఆడతారా ఎప్పుడన్నా
ఆ అండీ ఇపుడు కూడా మా అమ్మ ఇంట్లో సండే హాలిడే ఒచ్చింనా సండే సండే ఆడతాం
ఒకే హాలిడేస్ ఉన్నప్పుడు ఆడతారా
హల్దేస్ ఉనప్పుడు
నాకు క్రికెట్ నేర్చుకోవాలని ఉందండి ఎప్పుడైనా అట్లా ఆడడానికైనా బేసిక్స్ నేర్చుకోవల అన్నట్టు
ఆ
కానీ ఎప్పుడు నేర్చుకుంటానండి గో ఇంత పెద్ద
కబ్ కబ్డీ ప్లే కబ్డి కబ్డీ ప్లేయర్
అదే అండి అంటే అవన్నీ ఆడతాను కానీ ప్చ్ క్రి కెట్ గూడ నేర్చుకుంటే బాగుంటదీ ఎంతైనా మన కంట్రీలో క్రికెట్ కు ఉన్న ఫేమే ఎక్కువ కదండి. అట్లీస్ట్ బేసిక్స్ అన్నా నేర్చుకోవలి. చ్చిందే అనిపించింది.
బట్ మీకు చెప్పరాదు కావాల్సినపుడు మ్యాచా
మీ వాయిస్ కట్ అవుతాందండి.
ఓ వన్ సెకండ్ ఆ ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు బా వినిపిస్తాంది ఇప్పుడు బా వినిపిస్తా
అదే అండి అంటే అప్పుడు మీక్ మీకు అంత ఫెసిల్టీస్ లేవు.
అవును అవునండి. అంటే ఇప్పటిక నేను బ్యాడ్మింటన్ కబడ్డీ ఇవాడగలను అం కానీ క్రికెట్ నేర్చుకుంటే అదొకటి అంటే కరె కనీసం నాకు బేసిక్స్ వచ్చాయనుకోండి అట్ల బాగుంటది అన్నట్టు.
అంటే మీకు కొంచెం మీక్ ఇంట్రెస్ట్ ఉందా బట్ మీకి మరి మీక్ నేర్చుకోవడానికి టైం సరిపోదండి
అది అది మెయిన్ పాయింట్.
ఆఁ
ఇప్పుడు ఐ. పి. ఎల్ స్టార్ట్ అవుతాంది కదా అండి.
ఆ అండి మీ మీక్ ఆ మీక్ ఆ ఎవరంటే ఇష్టం అంటే అయామ్ ఏ క్రీ ఆజ్ ఏ మ్ అఫ్కోర్స్ ఎస్ కెంటరు
అవునండి యాక్చువలీ ఈ రోజు ఏమైందం టే అండి మ్ఁ యాక్చువల్లీ చెన్నస్వామి స్టేడియం వాళ్ళు మాకు ఎక్స్ క్లయింట్ అండి వాళ్ళు మా పాత క్లయింట్.
ఆఁ
సో మేము ఈరోజు ఏమనుకున్నాము లాస్ట్ ఇయర్ మా ఆఫీస్ వాళ్ళందరికీ వాళ్ళు టికెట్స్ ఇచ్చారంట. సో ఈ ఇయర్ కూడ ఏమన్నా ఇస్తారేమో అన్ చెప్పి నేను మా సార్ వాళ్ళని అడిగానన్నమాట. ఆ ఏ ఆర్ సి బి వర్సెస్ సి ఎస్ కే మ్యాచ్ ఉంది కదా ఏప్రిల్ ఫిఫ్త్ ఆ దానికి ఒక టికెట్ కావాలి సార్ ఏమన్నా ఇప్పిస్తారా అని మా సార్నీ అడిగానన్మాట. అడిగితే ఫస్ట్ ఇప్పిస్ స్తాము అన్నారు ఇప్పిస్ తామమ్మ మాట్ ట్లాడదాము వాళ్ళతో ఒకసారి ఇప్పిస్తారు మోస్ట్లీ అని అన్నారు. తర్వాత కొద్దిసేపటికి ఆ ఆర్ సి బి టీషర్ట్స్ ఉన్నాయా యెస్కోన్ పోదాము అనడిగినారు.
ఆర్ సి బ్ బిబా వోవ్
ఇది బ్యాంగ్లూర్ కదండి అయితే ఆ, సార్ నేన్ సి ఎస్ కే ఫ్యాన్ సర్ అన్ చెప్పేస్నా.
సారేమన్నడు?
అయితే నీక్ టికెట్ క్యాన్సిల్ అన్నడ్
ఉమ్ అంతేలేండి ఆ మీన్ ఆ ఆ లాయల్టీ అనేది మనం పోగొట్టుగోకూడదు.
అంతే అండి ఎంతైనా టీమ్ టీమే, అంటే లైక్ మా సర్ అందరికి చెప్తున్నార్ డు అంటే వాళ్లందర్నీ టికెట్ కోసం అడిగారు యాక్చువల్లీ, మా సార్ ఆ తనకి టికెట్ క్యాన్సిల్ చేసేయండి. ఆ పిల్ల సి ఎస్ క్ కే టీమంట అంటున్నారు. అంటే జస్ట్ జోక్ గానే అంటున్నారు.
ఆ అర్థమైంది. బట్ ఐ మీన్ మీరు ఆ లాయల్టీని మీరు పోగొట్ చ చడగొట్కుండా ఓపెన్గా చెప్పడం.
ఎంతైనా ఫస్ట్ నుంచి నేను సి ఎస్ కే ఫ్యాన్ కాబట్టి ధోని ఫ్యాన్ కాబట్టి ఆబ్వియస్లీ నేను సి ఎస్ కే కె సపోర్ట్ చేస్తానండి. అంటే ఐ ఐ రెస్పెక్ట్ ఐ రెస్పెక్ట్ విరాట్ కోహ్లీ ఐ రెస్పెక్ట్ ద అదర్ క్రికెటర్స్ అందర్నీ నేన్ రెస్పెక్ట్ చేస్తా అండి. నాకు ఆర్ సి బి టీమ్ కూడ ఇష్టమే, కానీ నేన్స పోర్ట్ చేసేది మాత్రం సిఎస్కేకే అండి ఐపిఎల్ లో ఇప్పుడు మనకి రీసెంట్ గా ఇ టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా జరిగింది. దాంట్లో కూడా మన చాలా మంది వేరే టీమ్ క్రికెటర్స్ కూడా ఆడారు సంజు సాంసంన్ ఆడాడు అస్ తలు ప్చ్ భూమ్రా అడా అడినాడు అవునండి ఇప్పుడు సంజు సామ్సంగ్ సిఎస్కేకే వ
ఆ
కన్ఫర్మ్ అయ్యంది ఆల్రెడీ
ఆ కన్ఫామ్ ఇంకా అయిపోయిందండి ఫిక్స్ అండి ఆప్షన్ తీసుకున్నారు. మన్న ప్చ్ వీళ్ ది ఓల్డ్ సిఎస్ కె టీం కి వీ పిలిచి టీమ్కి సం ఆమె బౌలింగ్ ఏసి బ్యాటింగ్ ఆడారు.
ఊ అది చూడలేదండి నేను చూడలే చూడలేదండి.
నేను చూడలేదు. బట్ అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చాయి కొన్ని కొన్ని చూసాను ఓడు అండి మీ ఓల్డ్ సిఎస్కె టీమ్ అంతా పెద్ద పెద్దల్ ప్లేయర్సు
ఓకే ఓకే
అందరూ వచ్చారు ఎగ్జాంపుల్ ఒ ఆ రైనా సోయ్ సోయ్ ఇగ మనకు రాదు మరి అందుకే నటింపెను
మీ వాయిస్ కొద్దిగా కట్ అవుతంది చూసుకోండి
ఆని మన తెలుగు అతను అంబటి రాయుడు మన సిఎస్కే ప్లేయర్ ఏ అతను కూడా అలా ఓల్డ్ ప్లేయర్స్ చాలా మంది వచ్చారు ఆ అలా ఊళ్లు ప్లస్ చాలా మంది వచ్చారండి అంటే న్యూ ప్లేయర్స్ తో బౌలింగ్ చే ఇచ్చుకొని ఓల్డ్ ప్లేయర్స్ ఆడారు అది ఓల్డ్ ప్లేయర్స్ బోలింగ్ ఎసి తరు ఉదేస్ ఆడ ఒక చోట అండి బ బ్లావ్ బోలింగ్ జామిన్ బట్ ఆ బోలర్ నువ బ్యాటింగ్ చేస్తాన అప్పుడు ఎవరు ఆంటీ ఆ కొత్త నవ్రు అహమద్ ఎవరో ఐ మీన్ న్యూ టీమ్ లో ఉండే బౌలర్ వేస్తానండి బ్రావో స్టెపోో ఏడ మీ ఐ మీన్ కజువల్ గా ఆడుతున్నారువో స్టెప్ అఓ అయ్యారు అయ ఆడదామని పోయినాడు అది డాట్ అయింది ఐ మీన్ ఎంఎస్ ధోని చెట్లకు పోయింది దవోని అ త అ ధోని ఏమో డ్రావోన్ అడుగుతున్నా ఇష్టం కొ చాల అడుగుతున్నాంది కాబడి ఉంట
ఆహాహా ఇప్పుడు ఇది ఐపీఎల్ ఒకటి ఉంటుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఒకటి ఉంటుంది ఇంకొకటి ఏదండి ఉండేది
కోడి అగి
డి అంతే నా ఉ ఏది
వర్ల్డ్ కప్
ఆ
అ ఆ అండి వరల్డ్ కప్స్ ఉండేది రెండే ట్వంటీది అది మరి టెస్ట్ మరి టెస్ట్ సిరీస్ లో వస్తాయి కప్స్ ట్రవిస్ ట్రవిస్
హా ఈ టెస్ట్ సీరీస్ ఎ ఎట్లుంటాయండి
టెస్ట్ సిరీస్ అంటే ఇప్పుడు ఐ మీన్ ఆ టెస్ట్ సిరీస్ అనే అది కొంచెం బలాగ్ ఉంటుందండి
ఓకే ఓకే ఓకే ఓకే అండి ఓకే ఓకే సరే అండి మరియు ఉంటానండి
ఆ సరే అండి థ్యాంక్ యూ